ఏం చేస్తున్నరండి?
ఏం లేదండి. బావున్నారా?
ఆ బావు బావున్నమండి. మీరు బావున్నారా?
ఆ తిన్నరా అండి.
ఇంగో ఇప్పుడే తిన్నమండి మేము.
ఆ తినలేదండి ఇంకా. ఏం కూరండి. కోడిగుడ్ల కూరండి.
టిఫిన్ చేసారా? అల్పాహారం ఏమి తీసుకున్నరు?
ఆ ఇంకా ఏం తీసుకోలేదండి పొద్దుగాల.
మనం చ అంటే చ ఎక్కువ పదాలు మాట్లాడాలండి. ఎక్కువ పదాలు మాట్లా
ఆ ఏం తీసుకోలే అండి చానా పొద్దుగాల అయితే ఏం తీసుకోలేదు. ఇప్ ఇప్పుడే తిందామని వెళ్తున్నాం అండి
కాని పొద్దుగాల అంటే తీసు
అంటే ఇ తినాలి ని మాకు కొంచెం టైం అనే టైం అనేది కేటాయించలేదండి అండి అందుకే తినలేదు అండి
అవునండి ఇంకేం చేస్త న్నడి మరి పోయారా కళాశాలకి
ఆ వెళ్ళపోలే అండి ఇంకా పాఠశాలలలోనే ఉన్నామండి ఉన్నదండి ఉ దు కాగానీ మేమే ఇంకా వెళ్ళాల అండి
ఎందుకండి ఇం క్లాస్ లు ఏం జరగట్లేవా
క్లాసులు జరుగుతున్నాయి గానీ మేడం వాళ్ళు రాట్లేదు అండి అందు ఎక్కనే పోలే అండి
అవునా ఇంకా విశేషాలు ఇంటికి పోయారండి పండగకి
ఆ పోయిన అండి
ఎ చ్చారంండి పండక్కి ఇంటికాడ
హ దండి ఏం లేదండి మొన్ననే అవునుమ్ మొన్న అవును మ ఇక్కడ వాన పడ్డదండి వర్షం
మా దగ్గర అంటే హైదరాబాద్ లోన అయితే పడిందండి మా ఊర్లో మా విలేజ్ లో పర్లేదు మా ఊర్లో
మా అక్కడ చాలా బాగా పడ్డదండి కా అ
మీ ఊర్లో పాడ్డీందా వాన వాన
ఉళ్ళలు పడ్లే అ ఘోరంగా పడ్డది అసలు
అవునా మా క్కడ ఎందుకు పడట్లేదు అండి మరి వర్షానికి
పట్టనం కూడా చాలా బాగుందండి చల్
మాకు మాకులాంతా చల్లగా ఏం లేదు కానీ కొంచెం ఉబ్బరి వందండి అలా చాలా అంటే వర్షం పడుతుంది పడే సుచనలు అయితే చాలా
ఆహా ఇంకేం చేస్తున్నారండి
ఏం లేదండి సినిమా చూస్తున్నామండి చెంబలో చూసారండి మీరు మూవీ సినిమా
నేను చూడనండి మూవీలు చూడనండి
ఎందుకు అయ్యో అవునా అండి అంటే కొంచెం దయ్యం దయ్యం మని కాదు కొంచెం సైన్స్ దేవుడిది అట్లా అని అనమాట కానీ బాగుందండి అదే చూ న్నా మేము
అవునా అదతే చూడాలండి మేము కూడా చూడాలి
చూడండి ఈ మూవీ మంచినే ఉంది చూడొచ్చు ట్
ఆ మొన్న చూసానండి ఒక మూవీ చూసాను చాలా బాగుందండి అది
అవునండి ఏం మూవీ అండి
విత్ లవ్ అని ఒక మూవి పెట్నరండి
అవునా బాగుంద
చాలా బాగుందండి అది
మేము చూడొచ్చా
చూడొచ్చు అండి చాలా అంటే చాలా బాగుంది మ
చూస్తామండి అయితే
మంచిగా ఉంది మంచిగా ఆ
ఇంకా ఏం చేశారు పండకి
పండగకి మా అమ్మ అవి చేసినానడి ఆరు చెప్పలు చేసినాడి
హర్షి అలా కాదు మీరు అ విజేత్ కుంటారా భక్ష్యాలు బా
ఆ బక్ష లేసినే అర్ కూడా చేసిందండి
అవునా మరి మాకు ఇవ్వలేదండి అందుకే ఇవ్వ ఇవ్వాల్సి వస్తదని ఓకే మాట్లాడతలేరా అండి
అ అవును ఇకు పెళ్ళయి మీకు పెళ్ళ అయినా
మా తండి పెళ్ళయిందండి నాకు కద్దరు పాపలండి
ఓహో
అవునండి మీకు మా ఆయన ఏం చేస్తానండి సైడ్ కాలువలుు ఉంటాయి కదా అది క్లీన్ చేస్తా అది శుభ్రం చేస్తానండి
ఓహో మంచి పనే కదండి
ఆ మంచి పనండి అంటే అదే అంతే గో ఆ అదేంటిది ప్రభుత్వ ఉద్యోం అయితే జరిపు
ఆ ఏదైత ఏదైతే అండి ప్రభుత్వ ఉద్యోగం అయితే ఇ చాలు
తెలుసా అండి మా ఆయనకి నీల జీతం ఎంత వస్తుందో మీకు
తెలియదండి ఎంత వస్తుంద అండి
ఆ దగ్గర దగ్గర ఒక లక్ష రూపాయలే మోస్తుదండి
అమ్మో ఏం వద్దు అండి మాకేమి వద్దు అయినా మీకు ఏమేమి కూరలు వచ్చాయండి చేయడానికి
నా కూరలు రావండి అంటే మాకు ఆయన క అన్న వస్తున్నాయి కాబట్టి
కాలేజ కాలజ్ ఓహో ఆర్డర్ పెడతారా అండి మీరు
ఆ బాగున్నారండి వాళ్ళు కూడా ఏం చేయరండి మేమందరం ఇంటికనే ఉంటాం ఇంటికాడ ఉండి ఇట్లా సినిమాలు చూసుకుంటూ కాలక్షేపం చేస్తామండి మేము
మా పిల్ల అండి ఆడుకుంటున్నారండి అంటే చిన్న పల్లలు ఇంకా స్కూల్కిి వెళ్దామ అంటే ఇంకా కొంచెం టైమ్ పడతాది ఇప్పుడే ఇల్లు స్కూల్ క పో ఒకసారి అంటే పాఠశాలకి పోతే కదే కద ండి
ఆ
హ్యాపీగా అంటే ఎజాయ్ జేయాలి గదా అ
మేం లేదండి మేం చదువు కుంటున్నాను
అవునా అండి మేము ఆ ఓకే ఇంకేం చేస్తుంటారండి ఇంకా అందరూ?
కంప్లీట్ అంటే చదువు పూర్తి అయిపోయింది. ఇప్పుడు జాబ్ ఆ ఇప్పుడు ఆ ఉద్యోగం చేస్తున్నాం అండి ఇప్పుడు, ఏం లేదండి. ఇక్కడ పానీపూరి బండి ఉంటయి కదండి? ఆ అది ఒక ఫ్యాక్టరీ వుంది అన్నమాట. ఓన్ గా, సొంతంగా. ఆ
మాకు మాకు పానీపూరి అంటే చాలా ఇస్ చమండి మేం అంటే ఒకవేళ మేము నేనున్నూ మా స్నేహితురాలొకామే ఉంటదన్నమాట. ఒకవేళ పానీపురి తినడానికి వెళ్ళినమంట్ టె పప్ ఆ కచ్చితంగా వంద రూపాయలై తినేసొస్తమండి మేమైతే, మళ్ళీ ఎప్ ఎట్ల తెల్స అండి అందులో డివై అంటే దాన్ని బాగం జేస్కొని ఎట్లా అంటే ఇరవై రూపాయలేమో పాని పురి ఉత్తిగ తింటరు గదా అట్లా తినేస్తండి, తర్వాత స్వీట్ పూరి ఇస్తరు గదండి, ఆ స్వీట్ పురి మళ్ళ ఒక ప్లేట్ దీస్కొని మళ్ళా
పోరా అండి
మాకు చాలా ఇష్టం అండి పానీపూరి, అంటే మేము మా పక్క విలేజ్ ఒకటి ఉంటదన్నమాట అక్కడ నాకు చాలా ఇష్టం అనమాట పానీపూరి అనేది. మాక్పొలము ఉందా అండి నాగ్గుడా తెలవదండి.
ఆహా
అంటే అట్లాంటి విషయాలు మనకి ఎందుకు అనేసి పట్టించుకోనండి ఇగ. అదీ పానిపురి అంటే చాలా ఇష్టం అండి పక్క విలేజ్ లో అంటే ఊర్లో తిందామనుకున్న గానీ తినలేదండి అందు కే మాస్ స్నేహితులు ఎవర్లేరండి ఒక్కదాన్నెలా తినాలని తినలేదు నేను.
అవునా అండి, ఆహా మీ అత్తమామ ఏం చేస్తారంండి
మా అత్త మామ గాదండి అంత పోయారండి
చనిపోయార
అవునండి పప్పు గుర్ ర్తుచ్చి నన్ను ఏంటిదిి కిచ్ ఏమంట ద్దాన్ని అవునండి చాల ఏడ్పు వస్త స్తుందండి నా కిప్
ఆహ
ఏంటి దండి
వాళ్ళను ఎందుకట్లా అంటే మీరే చంపేసిరా లేకపోతే
అంటే నా పెళ్లి గానిదే ఊరేసుకుని చచ్చిపోయారండి
అవునా అంటే మీరే ఏమో చేసినారు కావచ్చు అ మీరే ఏం చేస్ కావచ్చ అండి అందుకే
లేదండి నేన్ ఏం అనలేద్ తు ఆంటికి వాళ్ళకి నచ్చలేదు మరి ఎట్లున్నా తెలియదండి నాకు కూడా మరిగా
ఆయ్
అందుకే సప్పుడిక అంటే మిగ మేమైతే మంచిినె ఉంటున్నాంండి మా ఆయన నేను
ఇద్దర్నె ఉంటర్ గదంది.
ఎందుకండి అట్ల అంటున్నారు
మీరే అన్నారు కదండి మా పెళ్ళి కాగానే చనిపోయిద్ధని
అంటే చనిపోయారంటె నేను చెప్పలేదు కదండి వాళ్ళని నేను చంపినా అంటే మీరు అలా అనాలి నేను చంపలేదు వాళ్ళని
నా కూడా చాల ఇష్టమ అండి వాళ్ళని మంచిగా చూసుకోవడం అంటే ఉమ్ కానీ నా దురదృష్టం అనుకుంటండి ఏం చేయనిగా
తాహా అయిన ఇప్పుడు మీ పిల్లల కయినా మంచిగా చూస్త కొండిగా
మా పిల్లల్ని నేను బాగా. చూసుకుంటానండి దాంట్లో మోమట్ అట్ల ఏమంటారు దాన్ని డౌట్ వ దాన్ని ఏమంటారంండి అది ఏం లేదుగా బాగ చూసుకుంటాను వాళ్ళు చాక్లెట్ తింటే వాళ్ళకి చాక్లెట్ మంచిది కాదని గు గుంజుకొని మరి నేనే తింటానండి
అవునా అండి అదె
ఊమ్ ఇంకెం చేస్తరండి మీ రు
అర్థం కాలేదండి
ఇంకా ఇంకా ఏం చేస్తున్నారండి మీరు?
ఇప్పుడే మేము మా ఇంటికి వెళ్తున్నామండి.
అవునా అండి?
ఆ అవునండి.
ఇంకా శ్రీరామనవమికి మీరు ఎక్కట్ ఎక్కడ ఎక్కడికన్నా వెళ్తున్నారా అండి?
లే ఇక్కడనే ఉంటాం అండి మా కాలేజ్ దగ్గరనే ఉంటాం మేము
అవునా మేము మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్దామనుకుంటున్నామండి. మా అక్క వాళ్ళు రమ్మన్నారు మమ్మల్ని కానీ మేము వెళ్తాము వెళ్ళమో తెలియదు. ఇ
అవునా అండి?
అవునండి కానీ వెళ్ళాలని ఉందండి మాకు. కానీ అంత అంత అంత లేదు వెళ్ళాలని కానీ మా అక్కోల్లె ఆ అక్క వాళ్ళు వస్తున్న వస్తా ఆ ఏమో అంటున్నారు వస్తావేమో అని. కానీ అందరినీ కల్ కలవడం బావుం అండి
అవునండి బావుంటది
ఉమ్ ఇంకేమో అండి చూడాలి ఇగ మా ఆయన పర్మిషన్ ఇస్ అంటే ఒప్పుకోవాలి కదండి.
అవునండి ఒప్పుకోవాలి.
ఉమ్ మా ఆయన ఒప్పుకుంటే వెళ్
లేకపోతే వెళ్ళరా అండి?
వెళ్ళం కదండి పాపం తను ఆ పతియే ప్రత్యక్ష దైవం కదండి అందుకే తను ఒప్పు ఆ అందుకే తను ఒప్పుకుంటే నే వెళ్తా అండి లేకపోతే నేను వెళ్ళను.
ఆహా
ఇంకేం చేస్తున్నారండి? ఇంకా ఇం కా చెప్పాలండి చాలా విశేష్ చాలు
మీరే చెప్పాలండి
మంచిగా మీ
ఆ మా కాలేజీల మా అంటే మా ఇక్కడున్న కళాశాలల మొత్తం అన్ని ప్రోగ్రామ్లే ఉంటాయండి అన్ని.
అవునండి ఊకే అయ్యే ఉంటాయా అండి. చ్ చదువు ఉండదా?
అంటే చదువు గూడ ఉంటది గానీ ట్వంటీ ప ఆ ఇరవై శాతం ఆటలు పాటలుంటే, ఆ మా కళాశాల మంచి మంచి టీచర్లు ఉంటారండి. మంచిగా చదువు చెప్
అంటే మంచి మంచి అంటే బావుంటా టీచర్లు మంచ్ ఉంటరా లేకపోతే
ఆహా సరే అండి ఓకే ఒకే అండి ఒకే అండి బాయ్ అండి రా అ మన